ఏం జేత్తునవ్
కారం ఏయ్ ఉప్పు కారం ఏత్త
వంట జేస్తున్నావా పువ్వు.
మా మమ్మీ వంట ఏస్తు.
ఆ.
పుల్ల గుంది మా మమ్మీ కేస్ చూపిస్తే. ఎలా ఉంది అని అడుగుతుంది సూ చెప్తున్నా.
ఎలా ఉంది.
పుల్లగుంది.
చాపల కూర తిన్లేదా.
పర్లేదు నేనండినంత బాగాలేకపోయినా. సుఖ అన్నా ఆ ఆ ఏంటిది మమ్మీ. అన్న ఫోన్ జేసిండా ఓకే.
హలో.
తిన్నారా.
తిన్నాం మీరు తిన్నారా.
లేదు వంటే అవుతుందంటే మీరు తిన్నారా అని ఎట్లా అడుగుతున్నారు.
ఓ సరే సరే. ఆమ్ నేను స్కూల్లా చదువుకోలే.
అవు
కొందర్ తెలుగులో మాట్లాడాలని కోరుకుంటున్నా.
ఏం ఏం ఏంకు రండిర్రు.
మటన్.
మటన్ మీకు మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా.
నువ్వు మటన్ బాగుంటే మటన్ ఇష్టం. చికెన్ అయితే ఫస్ట్ ఇష్టం దాని తర్వాత ఫిష్ గూడా ఇష్టం. ప్రాన్స్ ఐతే బాగీష్టం టమాట ప్రాన్ మ. మమ్మి మస్త్ అండుతద్.
మీరు బా అండుతర్.
ఆ మా మమ్మి మంచిగా అండుతది మూడుని బట్టి.
ఏ.
ఆ.
ఓ ఓకే ఓకే.
ఆ.
మామమ్మ ఇగ అయితే అన్నీ ఏదో అన్న.
ఆహా. ఏమేమే కర్రీస్.
మా మమ్మీ ఇ రోజ్ టొమాటో ప్రాస్ మంచిగ అండుతాది.
హ హ.
టొమాటో రొయ్యలు.
ఆహా. మరి ఇకా. మీక్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది. మేము ఇక్కడ. స్టడీ చేస్తున్నాం. ఏం స్టడీత్ ఏం సదువుతాన్నో చెప్పలేను
ఓ నా కాలేజ్ నెక్స్ట్ మంత్ స్ స్టార్ట్ అవుతే
ఆహ పోతుల
ఓతం
పోయి ఏం జేత్తరు
చదువుకుంటా
చదవకుండావ బయట చదువుకుంటారా
ఉ
బయట రోడ్ మీ సతార
కాలజ్ ల చదుతం
ఆహా ఇంకా ఇంకా
చెప్పాలి
మీరు చెప్పాలి
మీరు చెపాలి
ఊ మీ కజిన్ తో ఫోన్ మాట్లాడలే ఇయలో
మా కజిన్స్ వాళ్ళు చెయ్యరు నాకు ఎక్కువ
మెసేజ్ చెత్తార
మెసేజ్ ఎతర
మెసేజ్ కూడా చేయరు నాకు వాళ్ళందరు మెస సెజ్ చేసుకుంటారు వాళ్ళందరు రోజు కాల్స్ మాట్లాడుకుంటారు కాని నాకు ఒక్కరు కూడా కలపరు
ఉహు ఎందుకట్ల
వాళ్ళకి నాతో మాట్లాడాలని ఉండదు కావచ్
ఉహు ఏ అది ఎవలు చేసిలు ఇయల ఏం ఏం చే చేసిలు
ఈరోజు మార్నింగ్ లెసిన తిన్నా ఆడుకున్న మార్కెట్ కెళ్ళినా ఇప్పుడు వచ్చిన
ఉహు
బోళ్లు తోమిన బయిట ఊడ్చినా
ఆ
బట్టల్ జడిచిన
వావ్ అప్డేటెర్ వర్షన్ ఏస్తాలు కదా మీరు గోరంగా ఘోరంగా పాములు కస్తున్నారు తెలివ్ రోజు రోజుకి ఏలా మీ ఇన్స్పిరేషన్ ఎవరు
మా నా ఇన్స్పిరేషన్ మా మమ్మీ ఎట్లా చెయ్యొద్దు చెప్తది
అ ఎట్లా చేయ చెయ్యాలని ఎవలు చెప్తారు మరి
నాది నేనే నేర్చుకుంటా మా మమ్మీని చూసి అవి కొన్ని మళ్ళీ నేను ఇంప్రూవ్ చేసి చేసుకుంటా సో అట్లా
ఆహా ఇంకా
మీరు రోజు కాలేజ్ కి ఎట్లా వెళ్తారు
ఉ నడుచుకుంటా వెళ్ళి బస్ ఎక్కి ఊ మళ్ళీ దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి పోవాలి అడికి పోయి కోసేపు ఒ కోసేపు ఫోన్ చూసి కొసేపు అటు ఇటు తిరిగి కోసేపు చదువుకొని కోసేపు తిని రిటర్న్ అవుతాం లేదంటే ఉండు మన్నడానుకో ఉండి కొసపు చదువుకొని చి కోసేపు సెల్ చూసి వస్తాం మళ్ళీ ఇంటికి వచ్చినకా వాలీబాల్ ఆడుకొన్ని మళా కొంచెం ఫ్రీ కోసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళా కోసేపు అయినంక వాలీబల్ ఆడి ఇంటికి వచ్చి ఇగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంట పానుకుంట
ఓ మొత్తం మీది అయితే ఫిఫ్టీ తీసేయండి
ఇగా మారది నాది తెల్లిదోసుడు గంతే ఇ ఇది రోజు జరుగుతుది ఇక్కడ ఉంటే
అంటే మీరు ఇంకెక్కడుంట్రూ
ఆ వేరే కాడ చదువుకుంటున్న
చదువుకోవాడం వేరే దగ్గర కానీ మీరు ఉండే ప్రా వేరేదగ్గర ఓ
ఓకేలా మీరు మీ ఇంటికిెళ్ళినప్పుడు మీరు అప్పుడు మీ షెడ్యూల్ ఎలా ఉంటుందో చెప్ప సరే చెప్పండి
అప్పుడు కొంచెం జల్దీ పండుకుంటా
ఓ ఫాస్ట్ పడుకొని ఎందుకు ఫాస్ట్ పడుకుంటారు
ఆ అక్కడ మా ఫాదర్ లేరు పడు
ఓ అవునా మీ మమ్మీ ఏమన్నదా
మా మమ్మీ ఎం అనదు
ఓ
మా చెల్ల అయితే ఓవర్ చేసుకుని ఉంటది ఉకా
మీ సిబ్ మీకు ఎంతమంది సిబ్లిస్
మా సిస్టర్తే ఓవర్ మీదా ఓవర్ చేతది
ఓ అవునా
గోరంగ ఏడవకు అంటే ఏడ్తది తెలుసా ఏడితే నాకు ఇంకా బిపి లేతది నాన్ చీటికి మాటికి ఎడతది పిచ్చిది ఇవిఅన్ని చెత్త కుప్పల దొరికింది ఎం చేతది
ఓ
చెత్త కుప్పులు దొరికితే తీసుకొచ్చుడు తప్పు అయింది ఊకె ఏడ్చుకుంటుంటది చిన్న ఓవర్ చేసుకుంట ఇంకా ఓరుతాది పిచ్చిది ఓరినాటు ఏమనిపిస్తదో ఏమో
మా అన్నయ్య అయితే పలకి నాకు ఇట్లా ఒంగా పెట్టి టప్ టప్ టప్ అని కొట్టబుద్ది అయితాది కాని ఎందుకు ఇగా పెద్దోడు అని వదిలిపెడతా
అ నేనైతే డై డైరెక్ట్ కొడితే ఎడుతది ఇంక ఎడుతది అని ఉకునుకుంటగాని లేకుంటే మంచిగా ఉండు
మళ్ళ మా మమ్మీ ఎక్కడ మళ్ళ మా మమ్మీ ఎక్కడ తిడుతదో అని కొ ట్ట మా అన్నని
ఉహు హా మీ అన్న నీ కొడుతే మీ అన్న ఉంచుతడ
ఎందుకు ఉంచడు
కొట్టడా మల్ల
కొట్రోడు
ఎందుకు కొట్టాడు
ఆ అని ఏడు
కొడతాడా
నేను ఏడుత్త
గట్ల ఏడిపించేటట్టు కొడతార మీరు ఫై ఫైట్ చేస్తారా లేక పోతే మంచిగుంటరా
కాదు నేను కొట్టినంక మా అన్న నన్ను కొట్టేసరికి ఆ ఆ ఆని ఏ డిస్తే కొట్టకుండా సప్పుడేకా ఉంటా
నెక్స్ట్ ఛాన్స్ల కొట్టటుమాని చెప్తా ఎక్కడన్న కనబడుతే చెప్తా ఆగు
మీరు మా అన్నని ఎప్పుడు చూశిల్లు
లేదు నాకు కొంచెం ఇట్లా వచ్చు ఇట్లా తెలుపోతే ఎక్కువ వాడతా నేను చెప్తా చాల తెలిపోతే మాడ్ మ కనెక్షన్ ఉంటది
హ
ఆ పర్లేదు
మీ కజిన్స్ మీకు కాల్ చేసిందా
అయిపెంది మాలా అయిపో బా ఒక కథ చేసిలో నెట్ అయిపోవుడు వల్ల క కట్ అయిపోయింది అంత నాకు బాధ అనిపిస్తాంది అంత మంచిగా అనిపిస్తదు
అయ్యో ఏడువండి కూర్చోని
అదొక్కటే తక్కువ అయింది అంతా ఫెయిల్ చేసుకుని ఉంటుంది హ ఇంకా మీ అన్నన్నా ఎప్పుడు ఆన కొట్టిలా
ఎస్
ఎందుకు కొట్టిల్లు అసలు
ఇద్దరికి పని పాటలేదు కాబట్టి ఊగా కొట్టుకుంటుంటాం
ఎక్కువ సార్లు ఎవరు కొట్టిండ్రు
మా అన్నా
తీట పనులు ఎవళ్ళు చెత్తరు
మా అన్నా
సదవందేవలు
నేను
నవుతరు అడుగుతాంటే.
నేనూ మా అన్నా ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి మా అన్నా.
ఊ మీరు మంచిగనే చదువుతరా
ఏ నేను కొ నేను యావరేజ్ మా అన్న టాపర్.
ఊహు ఏబిసిలొచ్చా మీ అన్నయకి
ఆ
ఏబీసీ లొచ్చా
మా అన్నకి ఏబీసీడీలు ఒచ్చూ వన్టూ త్రీలొచ్చూ.
అఆఇ లొచ్చా
అఆఇఈ లొచ్చూ
ఓహో చదువుతడు రాతడా
ఊ
సదువుతడు రాత్తడా ఉఊ మీ అన్న టాపర్ మా చెల్లకైతే ఏం రావు ఓవరి చేస్ సుకుంటుంటది తెలుసా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మా చెల్లక్ కొంచెం. ఏది చేయొద్దంటే అదే చేత్ తది తెలుసా అంత ఓవర్ మీద ఓవర్ చేస్ సరే నాకు వేరే కాల్ వస్తుంది ఉంటున్నా బాయ్
బాయ్